హలో ఆ బాన్నరా
ఆ బాన్నాం వినిపిచ్ ఆ
ఏం చేస్తున్న హా ఏం లేదు ఖాళీ వర్షం పడుతుందా మీ దగ్గర?
లేదండి గాలి ఫుల్ ఉంది.
అవునా మా దగ్గర కూడ సేమ్ ఫుల్ గాలి ఉంది
అవునా మాకు మా ఇంటి దగ్గర తెలుసా కరెన్ ట్ కూడ పోయిందంట నిన్న చాలా సేపు
అవునా ఈ రోజు పొద్దున ఫుల్ వర్షం పడద్ది అనుకున్నాం మొత్తం గాలివరం వచ్చి అస అసలు ఆ మేము కూర్చున్న ఆ పక్కలకు మొత్తం అంత డస్ట్ వచ్చింది.
అవునా అయితే మా ఇ మా ఇంటి దగ్గరనేమో ఇయ్యాల ఏమో మామిడికాయ చెట్టుంటే, మామిడికాయలన్నీ కింద పడిపోయినాయంట.
అయ్యా
మీ దెగ్గర కూడ అట్ల ఏమైన జరిగినాయా?
కొమ్మ మా ఇంటి దగ్గరదే విరిగి కింద పడింది.
మ్ హ
హ్మ్మ్ పొద్దున ఎవరం ఎవ్వరం లేవకముందుకే కింద పడ్డది. కొంచెం అయితే, మా అన్నయ్య మీద పడుతుండె.
అమ్మో జాగ్రత్తగుండండి.
హా తిన్నార?
ఆ తిన్న తిన్న మీరు తిన్నార?
ఆ తిన్నాం ఏం గర్రి
ఇయాల మాది బటానీల కర్రీ సూపర్ ఉంది తెలుసా చపాతి మీదిక్ కయితే బాగుంటుండె ఇంకా
నేనూ అర్జెంట్ ఏంజేస్తున్నారింక
ఏంకర్రీ అంటన్నా
చికెన్
అవునా చికెనెట్ల జేస్తరు తెల్సా మీకు
ఆహ్
చికెనెట్ల చేస్తరు తెల్సా
ఆ తెలుసు అంటే కొంచెం కొంచం దెలుసు మా అమ్మనే వండుద్ది
ఆహా అవునా నేర్చకో నువ్ గుడా
హా మీకొన్డచ్చా
ఎది లేదు రాదు రాదు
ఆ నాకూ టమాటా రైస్ చేయొచ్చు
అవునా నాకేమో మ్యాగీ చేస్తా ఇంకా అప్పుడప్పుడు ఫ్రైడ్ రైస్లు గుడా ట్రై జేస్తా
అవునా
అ
నేన్ టమాటా రైస్ చేస్తేసల్ మా అన్నా ఎవకుండనీయకుండ మా అన్న ఒక్కడే తింటడు
అవునా ఎందుకంతిష్టమా మీ అన్నకి
ఆ నీన్ జేస్తె ఇష్టం
అవునా ఈసారి మాగ్గుడ జేసి పెట్టండి మేంగూడొచ్చి తింటం
ఆ మీరొస్తాన్ మాక్ మెసేజ్ జేయండి నేను వండి వెడతానన్ని
ఉమ్ సరే ఎప్పుడైనా మీరు ఖాళీగున్నప్పుడు చెప్పండి అంటే టమా ఫ్రై అన్నం ఒన్డినప్పుడు చెప్పండి వొస్త
హా మీ దగ్గర ఏ పండుగలు స్పెషల్
మా ఇంటి ఆ మా ఊర్లయిత్తెల్సా దసరా మస్త్ చేస్ తరూ ఇంక బతుకమ్మలయితె రోజాడతరు తొమ్మిది రోజులు
అవున
ఇది తాగుతరా
గ్గర బతుకమ్మ రోజు ఆడం కాకపోతే ఆ రోజు లాస్ట్ రోజు బాగ ఆడతం
పట్లంగలు చీరలు కట్టుకుంట్రు పట్టు చీరలు
ఆ మేము గూడ చీరల్ గట్కుంటం చాలా మంది స్నేహితులొస్తరు అందరితోని గలిసి బాగ సెలబ్రేట్ చేసుకుంటం
అవునా మా దగ్గర గూడా అసలు దెల్సా మా చిన్నప్పుడు స్నే లందరు గలుస్తరు మాకు ఒక దగ్గరికెళ్తాం అన్నమాట గుడికీ అక్కడ కలుస్తరు ఆ టైమ్లా దసరా రోజు
మేముగుడ అందరం గలుస్తం కలిసి ఆడుకుంటం మేమే ఒకా గ్రూపు గట్టి ఆడుకుంటం ము
అవునా మీకు ఏమేం ఆటలు వచ్చు
ఏమేమి ఆటలు వచ్చు కబడ్డీ బాగా ఆడతాను నేను ఖోఖో కూడా ఖో కో కొంచెం కొంచం వచ్చు ఆ అంతే ఇంకా ఏం షటిల్స్ ఆడతా బాగా
చెస్ వచ్చ
ఆ చెస్ కూడా వచ్చు
నాకు కూడా ఆడవచ్చు ఫోన్ లో ఆడుకుంటా నేను లూడో గేమ్ ఆడతా నేను ఫోన్లు మే మా మా ఫ్రెండ్స్ అండి అక్కడ కూర్చొని ఆడుకునేది ఒక ఫోన్ లో
అవునా మేము కూడా హాస్టల్లో లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ నైట్ పడుకునే ముందు లూడో గేమ్ ఆడి పడుకునేది రోజు ఆ నీకు తెలుసా మొన్న మా మా కళాశాల దగ్గర ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఆ మా మా కళాశాల వాళ్ళు ఇద్దారు ఆ పరీక్షలు రాసి వెళ్తుంటే ఆ బస్ ఆక్సి అది స్కూటీ పైన పోతుంటే కింద పడ్డారు యాక్సిడెంట్ అయి అంటే వాళ్ళే నార్మల్గా ఆ పడ్డ టెన్ సెకండ్ పది సెకండ్లకే వాళ్ళ పై నుండి లారీ పోయి
హా ఉన్నారా వాళ్ళు బతికే
చనిపోయిలు ఇద్దరు
అవునా
ఒక అమ్మాయి ఒక అబ్బాయి
అలా ఇంట్లో వాళ్ళు ఎంత బాధ పడతారు
ఆ ఆ అసలు పెద్ద వాళ్ళు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇంకొక సంవత్సరం అయితే వాళ్ళ కళశాల అయిపో పూర్తి చేసుకొని వెల్దురు మంచిగా
ఆ
ఉమ్మ్ చానా ఆ చనా పూర్ ఫ్యామిలీ అంటా వాళ్ళది
ఇద్దరు అక్క చెెల్ అన్న చెల్లెల
ఆ లేదు అంటే ఫ్రెండ్స్ ఇద్దరు ఆ అక్క ఎప్పటికీ బాస్లోనే వెళ్లేదండి అ కాపోతే ఆ రోజు వాళ్ళ నానమ్మకి బా లేదని సీరియస్ గా ఉందని చెప్పి ఫోన్ చేసిలాంట ఎగ్జామ్ అయిపోగానే హడావిడిగా తుంటే ఆ అన్నయ సేమ్ అదే రూట్ డ్రాప్ చేస్తా అంటే ఇగ
అయ్యో ఆయన డ్రాప్ చేస్తుంటే ఆయనే చచ్చిపోయిండ
హా
అదే అదే పాపం కదా
రీసెంట్ ఆ వైరల్ అయింది ఇది మొత్తం చనా న్యూస్ వచ్చింది
అవును అంత పెద్దగయింద చూ నేను న్యూస్ చూడక చాలాడేస్ అయితుంది
అవునా అంటే రీసెంట్ గా అంటే ఒక వన్ మంత్ బ్యాక్
ఆహా అద అదే అర్థం అయింది మీకు ఇప్పుడు హాలిడేస్ లేవా
ఇప్పుడు అన్ని హాలిడేస్ ఏ ఆ ఆగస్టు వరకి
అవునా
ఆ చాలా రోజులున్నాయి మాకోక్కరికే అందరు షాక్ అయితున్నారు మీకు అని అంటే మా కళాశాలలు అట్లనే ఉంటయ్
ఎన్ని రోజులు ఇస్తార మీకు సెల్వులు
ఆ అంటే ఫస్ట్ ఇయర్ లోనూ ఉన్న సెకండ్ ఇయర్ రెండి లలో అట్లనే ఇస్తారట థర్డ్ ఇయర్ కి క్లాసెస్ ఉంటాయంట ఇంటర్న్షిప్ అనుకుంటావన్నీ
అవునా మాకేమో అట్ల మాకు అసల ఇప్పుడు తెలుసా మార్చ్ ఏప్రిల్ హాలిడేస్ ఇస్తే జూన్ లో కాలేజ్కిివ్వాలి స్కూల్ కి పోవాల అలాంటుంది ఉంటది మా ఇంటి దెగ్గిర
అవునా మాకు ఫస్ట్ టైమ్ ఎన్ని డేస్ హాలిడేస్ రావడం
మంచిగ ఎంజాయ్ చేస్తున్నావ
ఏం లేదు ఇంటి దగ్గరనే బోరింగ్ డైలి లేవడం తినడం పడుకోవడం అంతే
అవునా మరి మీ స్నేహితుల్ని పోయినవు మరి ఎండకాలం
ఎండకాలం నామ్ మా స్నేహితులకి ఇద్దరికి పెళ్ళ అయిపోయింది ఒక ఆ కళాశాల అయిపోగానే సెలవలు ప్రారంభంమయిన ఇప్పటి నుండి మొత్తం పదిహేను రోజులు పెళ్ళిళ్లకే తిరిగిన
అవునా
ఆ మొత్తం ఎండలల దిరిగిన ఈగ ఇ ఇప్పుడు మొత్తం పంపి మొత్తం ఎండలో తిరిగినా అని
అవునా మరి ఎక్కువ వెళ్ళకండి ఎండకి
అ ఎండలు పడుతున్నాయి గాని
అవును మా దగ్గర కూడ ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి
ఆ అ మీరేం చేస్తారు ఇంక
మళ్ళా తెలుసా మేము ఏం చేసాం అంటే పొద్దు పొద్దున్న లేసినా లేషి కొంచెం వాకింగ్ చేసినా చాలా సేపు మీరు వాకింగ్ చేస్తార
వాకింగ్ చెయ లేవంగని అంటే బ్రష్ చేసుకొని అటు ఇటు పోత
అవునా అయితే వాకింగ్ చేసినాక తర్వాత టి టిఫిన్ చేసి ఇంకా బా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అనమాట ఇద్దరం తిన్నాము ఒక దగ్గర బయటికి వెళ్తే
హు
క
మస్త్ హాస్టల్ దగ్గర పునుగులు దొరుకుతాయ్ పదకొండింటికి నైటు బొయ్ తినేషినం రెండు రోజులు అట్లనే తిన్నం మేమైతే
అవునా
ఆ
మేం గూడా అప్పుడు అట్లనే ఏసేది మేం గూడా ఆ అసలు మా మా హాస్టల్లో ఫుడ్డు మంచి గుండదు అయితే మేమైతే అసలు మొత్తం బయట మా హాస్టెల్ ముందు ఒకటి చిలబండుంటది అక్కనైతే డే డైలీ అప్పుడైతే వన్ వీక్ డైలీ తెచ్చుకున్నం ఒక రోజు మా మేడం కి తెల్సి అందన్ తిట్టింది అప్పడ్ నుండి బన్ చేసినం ఆ బయట న్నదిని తిట్టింది మా వాడెన్ తిట్టేసరికి అందరూ పని చేస్తున్నారు
మేము తెలుసా మాకట్లా ఏమనరు నైట్ తిన్నా ఏమనర్ బయట మేం ఒక రోజై తెలుసా కాయి కుడ దానా నైట్ పదకొండున్నర టైమ్ ల
ఆ మీ వల్లు మంచోళ్ళు
అన్నమ్మండనే అది గుడా రెండు రోజులు పునుగులు తిన్నాం నైట్ ఫ్రెండ్స్ ఇద్దరు నేను వెళ్ళి పొయ్యచ్చినం ఆషర్కి ఎట్లా ఎప్పుడు బొయినా ఏం గాదు రావ చెప్పా నైట్
సి ఆస్టల్
ఆ
ఆ ఏమా దాంట్లో మా మేడం చాలా రూల్స్ పెడతది అట్లుండద్దు ఇట్లండొదు అనుకుంటా
అదేలే ఆద్రా ఐన్టిష్
ఆహా
కొన్నాస్టల్స్ అట్లనే ఉంటాయి కొన్నాస్టల్స్ లో అట్లేముండదు
అవును మా దాన్లో అయితే ఇంగసలు మరీ ఘోరం చేస్తది మా మేడం కరెక్ట్ ఆరు గంటలకి కాలే హాస్టల్ ఉండాలి
మ్మ్ సరే అండి మ
హా సరే అండి